హలో
హలో
హాయ్ అండి ఎలా ఉన్నారు
ఆ బాగున్నాను
ఉమ్ అ బాగునండి ఫైన్ ఏంటి ప్లాన్స్ ఇంకా
ఏముంది ఏదన్నా ఒక విషయం గురించి మాట్లాడు కుందామని
నేను కూడా ప్లాన్ చేస్తున్నాను టూర్కి వెళ్ళాలని తిరుమలకి సో తరుమల తిరు తిరుపతి అండ్ లోకల్ టెంపుల్స్ అది ప్లాన్ చేస్ స్తున్నాం అనమాట ఆఫ్టర్ పిల్లలకి స్కూల్ అయిపోతుంది కదా ఎలాగో ఇప్పుడు హాఫ్ డేస్ తర్వాత ఆహా ప్లాన్ పని చేస్తు హ్మ్ బాగుంటుంది సో ఇంకా అందరూ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము మెయిన్ ఇంకా ఫస్ట్ ఉమ్ హ్మ్మ్ ఫస్ట్ తిరిచా అన్నరు అమ్మవారు అదే దర్శనం చేసేసుకొని ఇంకా
హ్మ్మ్
అది అనుకుంటున్నాం అంటే అలిపిరి సైడ్ నడక దారి గుండా వెళ్దాము అని అలా అనుకుంటున్నాము ఆ అండి మీర ఎక్కడ ప్లాన్ చేస్తా సినారు
నేను అదే అనుకుంటున్నాను వెళ్ళాలని కొంచెం ఎండలు కూడా ఎక్కువ ఉంటాయి కదా
అదే ఆ మనకి కొండపైయిన అంతగా అనిపించదలేండి కింద ఉన్నంత ఆ పైన అలా ఏమనిపియాదు పర్వాలేదు కానీ మనకి ఎండ కి తగినట్టు కూడా మనకు అక్కడ అ వైట్ పెయింట్ వేసేస్తారు బాగా కిందంతా ఇప్పుడు మ్యాట్ సేసేస్తారు ఎండలకి కొండపైన
కానీ ఇది చాలా పుణ్యక్షేత్రాల్లోనే నెంబర్ వన్ కదా
ఆహ్ చాలా అండి. అసలు చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. జపాలి. పాప వినాశనాము. అన్నీ చూసు. కొండ్ర అండి మీరు కూడా ప్లాన్ చేసుకోండి బాగున్ ఉంది నడిచి వెళ్తే. అయితే ఇంకా అన్ని చూడొచ్చు. మనం షాప్ పేన్స్ట్ ఆహ్ అంటే షార్ట్కట్ అయితే శ్రీవారి మెట్లు కానీ చూడాలి. అలిపిరి సైడ్ అయితే అన్నీ షాప్స్ అవి ఉంటాయి కదా. మనం ఏదనా షాపింగ్ చేసుకోవచ్చు. అది.
అవును ఇప్పుడు సమ్మర్. అవే కదా భక్తుల సంఖ్యే. కూడా ఎక్కువగానే ఉంటది.
ఆహ్ ఫుల్గా అండి ఇంకా మనలాగే ఇంకా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. హాలిడేస్కి వెళ్ళొచ్చు అని అదే మనలాగా ప్లాన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు.
ఉమ్ నేను నైన్త్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు చూసాను. నాకు ఇప్పటికి ఆయన రూపం కనబడుతది.
అవునా వెళ్ళండి ఈసారి అయితే గట్టిగా ప్లాన్ చేయండి.
ఉమ్ ఎందుకంటే ఉమ్ ఆయన రప్పించుకుంటారుగా ఇంకా ఎందుకంటే చాలా డెవలప్ అయి ఉంటది. ఉమ్.
చాలా అండి అసలు చాలా అసలు మేము జస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళాము. ఇంక అది వెళ్తూ ఉండాలి. ఇంకా చూడాలి ఈసారి అంటే మంత్లీ వన్సే కదా టికెట్ మీద ఆధార్ మీద. కాబట్టి. అదే అరుణాచలం కూడా అనుకుంటున్నాము ప్చ్. చూడాలండి అక్కడ. ప్లాన్ ద. మళ్ళి ఎండలు ఎక్కువ ఉన్నాయి. అసలు బయట కూడా అడుగు పెట్టలేకపోతున్నాం. వర్క్ కూడా వెళ్ళలేకపోతున్నాం అంతే ఇంకా.
అవును చాలా అసలు ఆ స్టార్టింగ్ లోనే ఇంత ఎండ ఉంది.
అదే అదే.
ఇంకోటి లేడీస్. చల్ల్ సర్వీసెస్ వలన మనకి ఇప్పుడు చాలా సులభం అయింది కదా
క ఏటల్ పెట్టిందం ంటే ఇంకా వాన్ చేేస్తుంది ఇప్పుడు మే ఇం ఫుల్
అదే అదే మనకి ముందే చూపిస్తుంది ఇట్లా
అదే అంటే ఈసారే లేండి మనకి ఆ ఎప్పుడైతే చంద్రగ్రహణం పోయిందో అప్పటి నుంచి ఎక్కువైపోయింది ఎండలు స్టార్ట్ అయింది బాగా అదే
ఏంటంటే ఇప్పుడు ఈ టైమ్ లోనే కదా ఉ
ఇంకా అండి ఉగాది షాపింగ్ అయి
ఈ ఉ ఉగ ది షాపింగ్ అనేది అంత ఏం లేదులేగాని మనకి తెలుగు తెలుగు ఫస్ట్ అంటే తెలుగు సంవత్సరాది కథ
ఈ గ్యాస్ వేరే కొరత పెట్టారు కదా ఏం చేసుకోవాలన్నా ఇబ్బందిలుండి ఇంకా అదే
ఏముంది అక్కడ యుద్ధం వలన ఈ ఎఫెక్ట్ అనమాట మనకి ఏదైతే ఎక్క నుంచి దిగమవుత అవుతుో
ఇంక అంతే అండి వారు తగ్గేదాకా ఇంక అంతే అన్ని అన్నిీ అంతే ఇంకా గోల్డ్ బగా
ఎగ్స్ రేట్లు తగ్గినయి తెల్సా
లేదండి తినను కదా నేను ఉ
ఉ మనకి ఇక్కడ నుంచి ఎగుమ వచ్చేస్తాం కదా సో అందుకని ఇక్కడ తగ్గిపోయాయి మనకు అక్కడి నుంచి వచ్చేవి మాత్రం రేట్ ఎక్కువ ఉంటాయి
అవును ఇంకా వారు తగ్గే వరకు అంతే ఇంకా ఉ
సో దాని అనుగుణంగా మనం ఉ దాని బట్ ఉాల ఇప్పుడు చెప్తు కద నాచురల్ ఫుడ్ మళ ఆ గ్యాస్ లేకుండా కొన్ని కొన్ని రెస్టారెంట్లలో
హమ్ అవును హ్యూ ఇప్పుడు అసలు ఇంకా జ్యూసెస్ అ సో ఇప్పుడు ఏమంటే సమ్మర్ కదా దాన్ని తగినట్టు షర్బత్తులు అవి బెటర్ అనిపిస్తది నాకు ఈ గ్యాస్ కొరత వల్ల కూడా ఇలాంటివి వాటర్ మిలాన్ అ ఇకువ పండ్లు ఫ్రూట్స్ బెటర్ అనిపేసి నిజంగాని పిల్లల మన పెద్ద వాళ్ళకి కూడా ఇదే బెటర్ అనిపిస్తుంది అ నిజ
హమ్ గ్రేప్స్ ఇట్లానే ఇవి సబ్జా గింజలు వాటరు
ఆ దాంట్లో ఏసి పంపిం చేయాల్సిందే ఇంకా మన బయట అక్కడ వెళ్ళినప్పుడు కూడా వాటర్లో నానబెట్టేసి ఇచ్చేసాను మ్మ్ అవును అవును కనా అసలు ఆన్లైన్ లో కూడా దొరకట్లేదు ఇండక్షన్స్ స్టవ్స్ అంత డిమాండ్ పెరిగిపోయింది ఇప్పుడు
ఉ ఎందుకంటే మరి కాంటీషన్ ఎక్కువ అయిపోయింది కొనే కుందా
ఏదో ఒకటిలే అండి ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ అనమాట మొన్నటి దాకా అదొకటి ఇప్పుడు ఇదొకటి గ్యాస్ ఒకటి అనేసి అంటే ఒక్కొక్క ఒకటి ఒక్కొక్కలాగా సీజన్ లాగా వచ్చేస్తుందిన్ని
మనము అన్ని అన్ని క్లైమేట్లు అట్లా ఉంటా ఏచీ అాలన్నట్ట ఏర్చీసేది సమ్మర
అది మాత్రం
మ్ తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకున్నాం అనుకోండి ఇంకా ఇ ఇక తప్ప
లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి మెయిన్ మనం
అట్లా
లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటే కొ తుకి మంచి తీసుకుంటూ ఉండా అప్పుడప్పుడు మజ్జిగా బాగా తాగాలి మెయిన్
రాగిజవా లైక్
మాటర్ అంతే ఇంకా రాగి జావా జొన్న జా అే ఇంగ తిప్ప చూడాలాండి ఇంకా ఎలా బ్యాన్స్ అవుతాయో ఈ ఎండలు ఉంటే ఉం అసలు మనకు కూడా ఫుడ్ పోదు ఎండలకి ఎక్కువ వాటర్ తాగాలనిపిస్తుంది ఉమ్
అవును ఇప్పుడు రాగిమాల్ట్ కూడా ఎట్లా అంటే పల్స్గా చేసుకొని తాగాలి ఇప్పుడు మనకు వాటరు అవి త బుద్ధి కాదు కదా మల్ల టేస్ట్ తేడా ఉచ్చాస్
బాగుంటుంది రాగి మాల్ట్ గాని జొన్నజావా కానీ కొంచెం మజ్జిగ బాగా వేసేసుకొని ఆన్
వేస్కొవలి ఫ్రెష్ కర్డ్ ఊ ముంచి ఆ కడుప్లోను చల్లగా ఉంటది
ఊ హెల్త్కి ఎలాగో మంచిది
నూడ
ఊ
ఊ ఇంకేమి లేదు పిల్లలక్ కూడా కొంచెం వాళ్ళు అన్ని డ్రై ఇవి ఫుడ్లు ఇవి తింటరు గద ఫ్రైడ్ వి అవి కాకుండ కొంచము అవైడ్ చేసి
ఆదె కీరా కూడ మనం బాక్సెస్ జ్ తీస్కొన్ పొతూ ఉండాలి బయటికి కెళ్ళినప్పుడు కూడ బాక్సెస్ లొ స్కూల్స్ గాని పెట్టి పంపించాల్సిదె కమ్ పల్సరే మ్ బాడీ కూడ డిహైడ్రేషన్ అయ్ పోతుంది.
అవును ఈ వండి పదార్థాల్లొ కూడ బీర్కయి సొర్క్
ఆ ఇక్ క్కువ్ వాటర్ కంటెంట్ ఉండేదే తీస్కోవాలి. అవ్ను ఫైబర్ లాగ ఉమ్
పులుసని ఒకదాని మించి ఒకటి ఒక్కొక్కటి చేసుకుంటే లిక్విడ్ ఐటమ్స్ తోటే చేస్ కుంటే చారూ పులుసులు ఊ ఈ టైమ్ లో ఏందంటే మనం ఎంత సూపీ సూపీగ తింటేనే కొంచెం హెల్త్ బాం
అవును
డైజెషన్ ప్రాబ్లము చ్ ఫీల్ అయ్ పోతది గద
అసల్ వాటర్ మిలన్ తింటే కూడ చాలు కడువు అసలు ఫుల్ అయిపోత్ తూనె వాటన్ మిలన్ మంచి వాటర్ కంటెంటిది. మ్ బాగుంటుంది. మనం జ్యూసెస్ కూడా తాగచ్చు అలాగే చేసేసుకొని మ్ మ్ అసలు టమ్మీ ఫుల్ అయిపోతుంది ఏం తినలేము. అవును
అవును మాములుగా లేదు ఒక నాలుగైదు ఒక కాయ కోసేసి పెట్టుకున్నాం. అనుకో మనకు రెండు రోజులు మంచిగా ఒక కప్పు నిండ బేట్టుకోవాలి.
అంటే కట్ చేసి
ఆ మంచిగా ఏముంది ఒక ట్రేలో ఎసేస్ కుంటే కోజ్ ఒకరోజ్కు ఒక అయిదు ఆరు ముక్క ముక్కలు వేసుకున్న చాలు
అవును
పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫుడ్ అనేది తక్కువ తింటాం కాబ
అవునవును ఇవేంగ్ ఇద మ్ అ
ఓరెంజెస్ మ్ వాటర్ తోటి మిక్స్ తేయవి. తర్బుజా
ఉ కర్బూజా కూడా ఇంకా చాలా బాగుంటుంది
ఉ మంచి
కర్బూజ జ్యూస్ కూడా బాగుంటుంది ఆ హనీ వేసుకొని తాగేయచ్చు స్వీట్ ట్ లేకుండా చక్కెర అలాంటి జ్యూసెస్ ఇవి వాడకుండా హనీ వేసుకొని కొంచెం జ్యూసెస్ లాగా ఇచ్చినా కూడా పిల్లలకి బాగుంటది తాగేస్తారు ఈజీగా
మజ్జిగా మజ్జిగా లస్సి
అది మెయిన్లేండి మనకి కర్డ్ ఎక్కువ తీసుకోవాలి
ఉ ఎంత పల్స్ చేసేసి ఒక కంటైనర్ లో పోస్ పిల్లలు వా దాని బదులు కొంచెం ఇవి కూడ తాగుతూ ఉంటారు